హలో ఆ అక్క
ఆ హలో
ఆ హలో
ఆ చెప్పరా కూర్చున్నాను ఏం చేయాలో తెలియట్లేదు జాబ్
మీరిప్పుడు ఇవేం తిననప్పుడు ఇంకా స్నాక్స్ ఆ టై ఈవినింగ్ ఇంట్లో ఏం స్నాక్స్ తింటారు
కాఫీ ఒక్కటి తాగుతా అంతే
పాలు తాగనన్నారు
కాఫీ బ్లాక్ కాఫీ
ఓ ఇంకా ఏం జాబ్ సర్చింగ్ లో ఉన్నారు
హ
బ్లాక్ కాఫీ అంటే ఇప్పుడు డికాషన్ తో చేస్తరు అదే కదా ఆ ఓన్లీ డికాషన్ ఆ తెలుసు కానీ ఏం
ఓకే అదేలే బట్ ఆగచ్చు మంచిదే ఆ ట్రై చెయ్ నేర్చుకో ఇప్పటి నుంచే ఒకేసారి అప్పుడు నువ్వు నేర్చుకోవాలి అనుకున్నావనుకో బర్డేన్ అయితది ఇప్పటి నుంచే నేర్చుకో
రెండు సార్లు ఏమో గ్రీన్ టీ తాగాను ఇంకా అదే లాస్ట్ మళ్ళీ హెల్తీ హ్యాబిట్
ఇక్కడ ఏంటి నేను ఇక్కడ దాకా తాగలేదు ఎప్పుడో తాగాను నా టెన్త్ ఆ రెండూ తాగా నేను
మ్మ్ ఏ ఇయర్ పాస్ అవుట్ మీరు టెన్త్
నేన్ టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్
అవును అయితే మీరు మా సూపర్ సీనియర్ అంతే
పెద్ద మనకి
గ్యాప్ మ్మ్ పేరు చిన్న పిల్లలను చూసే వాళ్ళకి కానీ మనం లోపల భయాలు మాత్ త్రం పెద్ద పెద్దగా ఉన్నాయి
నాకు భయాలేమి లేవు గాని నన్ను నన్నులా వదిలేసే చాలు ఇవన్న ఫీలింగ్ నాది
మ్మ్ మాకు ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ప్లేస్మెంట్స్ వస్తున్నాయా జాబ్స్ వస్తున్నాయా ఏం చేస్తు న్నారు ఇంక వన్ ఇయరే కదా అని
అ
హలో హలో
జాబ్ కి ప్రిపేర్ అనుకుంటున్నా హలో
వాయిస్ బ్రేక్ అవుతుంది వాయిస్ బ్రేక్ అవుతుంది
ఇప్పుడు కూడా వినిపిస్తలేదా
హలో
హలో
పిస్తుందా ఒకే ఒక్క ఏమ్దీ
ఆ ఓకే ఓకే ఆ అంటే నాకు ఇక్కడ ఫుల్ సిగ్నల్ ఉందిరా
మాకు బానే ఉందక్క
పోనీ నార్మల్గా విడరాదు
మాది కూడా ఫైవ్ జీ ఫోనే
పోపట్ అంటే నేను నేను హైదరాబాద్ లో జాబ్స్ ఉన్నాయి
ఓ
అయితే వెళ్దామా లేదా ఏంటి అని ఆలోచిస్తున్నా
మ్మ్మ్మ్
మమ్మీ ఏమో అంత దూరం వద్దు అంటున్నారు
హైదరాబాద్ దూరమా అక్క మీకు
ఉ దూరం సెవెన్ ఎయిట్ అవర్స్ పడుతది
ఏంటి అంతేనా మాకైతే ఇప్పుడు ఎయిట్ నైన్ అవర్స్ పట్టిద్ది కాలేజ్ నుంచి ఇంటికి రావాలంటే అయిన నేను మంత్ మంత్ ఇంటికి వస్తా
వా ఓకే అంటే ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే లేదు నో నా లైఫ్ లో నేను ఏదన్నా ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే హాస్ స్టల్ లైఫె
ఒ ఇంకా జాబ్ వస్తే చేయ్యాలి కదా అక్క బయటికి వెళ్ళి పీజిలో ఉండాలి
జాబ్ వత్తే దేవుడు ఎరుగుగాని పెళ్లి చేసి పంపిత్తరంట ఇంట్లో మీ ఆయన మీ ఆయన పంపిస్తే ఎళ్ళి జాబ్ చేసుకో అని చెప్
ఆ మరి మీరు ఇన్ని ఇయర్స్ ఎందుకు కష్ కష్టపడి చదివిపించారని క్వశ్చన్ చేయొచ్చు కదా మీరు
అంటే ఇంట్లో సిచ్యువేషన్స్ వాళ్ళని క్వశ్చన్ చేసే రైటు
ఎందక్క
ట్లో పరిస్థితికి వాళ్ళని క్వశ్చన్ చేయలేము హలో
ఓకే ఉ ఉ
ఇంట్లో పరిస్థితికి వాళ్ళని క్వశ్చన్ చేయలేము అంటే వాళ్ళు కూడా అసలు జాబ్ చేయొద్దు అనట్లేదు కదా
ఉ
మన పాటర్ని ఒప్పించుకోవడమే తప్పేముంది ఆ లిస్టమ్ ఇంక వాళ్ళ ఇష్టానికి వదిలేసా నేను మా ఇంట్లో వాళ్ళు డెసిషన్ కోసం వదిలేసా అంటున్నా
ఓ గ్రేట్ మీరు
ఎప్పుడైనా జరిగే ముచ్చటే కదా కొద్దిగా ముందు వెనక అయితది అంతే
మా ఇంట్లో వాళ్ళయితే ట్వంటీ సెవెన్ ఇయర్స్ కి ముందే నువ్వు అడిగినా మేము చెయ్యము తర్వాత నువ్వు అడిగినా మేము ఆపము అనేసారు
పోన్లే మంచి ఆఫరె కదా
ఉ అండ్ అది కామనే అక్క మా ఫ్యామిలీస్ ఇట్లా మాక్సిమం గర్ల్స్ కి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఆ ఏజ్ లో చేస్తారు ఇప్పుడు మా అక్క కి మా పెద్దమ్మ కూతురికి ట్వంటీ ఎయిట్ అనమాట ట్వీ ఎయిట్ కూడా కంప్లీట్ అయిపోయింది ట్వంటీ నైన్ రన్ రన్నింగ్ ఇంకిప్పుడు చూస్తున్నారు ఇంకా జాబ్ చేస్తుందని చెప్పి ఫోర్స్ చేయలేదు ముందు అంత సంబంధాలు బా వచ్చాయి గానీ అక్క నేను కంపెనీ మారాలి జాబ్ చేయాలి అని చేసుకోలేదు ఇంకిప్ ఇప్పుడు చూస్తాన్నారు ఉ ఇంకేం అక్క
చెప్పాలి రా
ప్రిపేర్ అవుతున్నారా దేనికైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నారని హ్మ్ మేము ఇన్ని రోజులు టైం అంతా వేస్ట్ చేసాం. మేము ఇక్కడిక వచ్చి టూ మంత్స్ అయ్యింది ఫస్ట్ వన్ మంత్ అంతా వేస్ట్ చేసాము ఇంక ఇప్పుడు.
స్టార్ట్ చేసాం ప్రిపరేషన్ ఈ మంత్ లో
అంటే నా ఆ నా ప్రాబ్లం ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్స్ అనేంగాద్ ఏ జాబ్ అయినా నో ప్రాబ్లం అన్నట్టుగానే ఉన్నా
ఏదో ఒక జాబ్ మనం ఇండిపెండెంట్ అయితే చాలు కదక్క
నేను అదే ఆలోచిస్తున్నా
ఉ అంటే మీకు ఇప్పుడు వన్ ఇయర్ టైమ్ గు ఇవ్వలేదా ఇంట్లో
వన్ ఇయర్ టైమ్ అంటే ఇయర్ నేను చెప్పాను మీ ఇయర్ ఇయర్ ఎండింగ్ కల్లా చేసారు అంటే ఓకే లేదు అంటే టూ ఇయర్స్ దాకా చేసుకోని అని చెప్
ఓ
నేనే వాళ్ళకు ఓప్షన్ ఇచ్చ
హ్మ్ మంచి ఆప్షన్ ఇచ్చారు తీసుకున్నారా హ్మ్
వాళ్ళు ఆప్షన్ తీస్తున్నారు ప్రస్తుతానినికి అయితే ఏం జరగట్లేదు మరి.
హ్మ్
చూద్దాం ఎట్ సైడ్ నుంచి ఎటిల్తదో
డెస్టినీ డెస్టినీ ఎ ట్రాస్ అంటే అటు వెళ్తుందిక్క
పదే నాడెస్టిని ఎట్రాస్ తెలియట్లేదు.
మీకు ఇంకేం బోర్ కొట్టదా ఒక్కటే ఉన్నారు సిబ్లింగ్స్ లేరు ఫ్రెండ్స్ లేరు
అలవాటు అయిపోయింది తెలుసా. బట్ ఏంటంటే నేన ఒక్కటే నేన ఒక్కటే నమ్మదు ఎక్కువ నేను స్టోరీస్ చదుతా ఉంటా అన్నమాట పిచ్చి
అంటే ఎక్కడ బుక్స్ లోనా లేకపోతే ఫోన్ లోనేనా
మొబైల్ లోనే
అంతేలేం ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటది కొంతమంది సినిమాలు ఎక్కువ చూస్తారు కొంతమంది వెబ్ సిరీస్ చూస్తా ఉంటారు
నేను అది కూడా కవర్ చేస్తా స్టోరీస్ మాత్రం బాగా చదువుతా అండ్ వెబ్ సిరీస్ చూస్తా మూవీస్ చూస్తా ఓటీటి డౌన్లోడ్ చేసుకొని చూస్తా థియేటర్కి ఎళ్లను నాకు బోరేం లేదు నా లైఫ్ లో బట్ ఏంటంటే నేను అర్థం చేసుకున్న ట్రూత్ ఏంటంటే మనం సింగిల్ గానే వచ్చాము సింగిల్ గానే పోతాము. సింగిల్ గానే ఉంటాము మధ్యలో మధ్యలో వచ్చే రిలేషన్స్ అన్ని ఏంటి అంటే వన్ ఫేజ్ వరకే ఉంటాయి లైఫ్ టైమ్ ఉండవు అది పేరెంట్స్ అయినా పార్ట్నర్ అయినా ఎవ్వరైనా గానీ ఒక సింగిల్ ఫేజ్ వరకే ఉంటారు ఎవరైనా
మేము కూడా ఇప్పుడు అదే రియలైజ్ అవుతా అన్నాం అసలు అంటే ఎంత ఫ్రెండ్ అనుకున్నా ఎంత క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నా అందరు అలాగే ఇస్తున్నారు లాస్ట్
అదే అదే
అలా ఎందుకు మనం ఉండలేకపోతున్నాం అనేది మాకు ప్రాబ్లం అయిపోతంది అక్కడ అందరుూ ఎవరు లైఫ్ చూ ఎవ సెల్ఫె వాళ్ళు చూసుకుంటు జరిగిపోతుంది కానీ ఇప్పుడు మా ఇద్దరిక ప్రాబ్లం అయిపోతంది ఇక్కడికి వచ్చింది ఇంత మందిలో
నాకు కూడా అదే ప్రాబ్లం తెలుసా నేను అంత తొందరగా ఏ విషయాన్ని గివిప గివ్ అప్ ఇవ్వలేను ఇప్పుడు ఎలా చెప్పాలి
వీళ్ళు ఇప్పుడు మనము కొంచెం ఎఫర్ట్స్ పెడతాం
ఇప్పుడు మనిద్దరం ఫ్రెండ్స్ అనుకో నువ్వు ఎన్ని మిస్టేక్ చేస్తున్నా గాని నేను నీకు ఆప్షన్స్ ఇచ్చుకుంటేనే వెళ్త ఇంకా ఈ సారి మారిద్ది ఈ సారి మారిద్ది ఈ సారి మారిద్ది అని
ఉమ్ ఆ అక్క ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి.
మారిద్ది కదా అని చెప్పి టూ త్రీ టైమ్స్ నేను ఛాన్సెస్ ఇచ్చా ప్రెజెంట్ నే వచ్చింది లాస్ట్ ఛాన్స్ యూస్ చేసుకుంటదో మిస్ యూస్ చేసుకుంటదో దేవుడికే తెలియాలి
అంతేలేండి ఎవరైనా ఒక లిమిట్ వరకు చూస్తాం ఇంక అవ్వకపోతే ఇంకా మనం కూడా
మనం కూడా ఎక్కువ ఫోర్స్ చేయకూడదు తెలుసా
నిజమే అక్క అసలు అంటే ఎంత ఎక్కువలాగే కొద్ది తెగిపోతుంది గానీ బాండింగ్ పెరగదు ఇంకా
ఇప్పుడు ఒక సామెత లేదంటే ఒక ఏదో ఉంటే చూసావా రెండు చేతి చేతులు కలిస్తేనే చప్పట్లు అని ఒక్క నిమిషం
ఉమ్ ఇప్పుడు ఓకే
సర్లే అయితే బాయ్ మరి
అయిపోయిందా టైమ్
ఆ
ఉ సరే అక్క